హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏ లే టీవీ వసుకను
పవిజుస్త చిన్నర
తిన్నదా మీరు
నిందిన్
పిల్లలు
పిల్లలు కూడా తినసారు
ఆ
దన్నారా బచ పడ బాబునీ పండ పెట్టిండ్ర
ఆ కూరా క్యారెట్ కూరా
క్యారెట్ వండరా
మీదేం కూర
మాది చికెన్
హహ
అ
గురువారం చికెన్ తింటారా
ఇంక పిల్లలు తింటారు పిల్లల కోసం
అవునా
ఐపోయిందా కంప్లీట్ ఐందా మళ్ల స్టడీ
స్టడీ ఆ బొమ్మలు చూస్తాన్రు టీవీ చూస్తాన్రు
సెల్లు చూడట్లేదా
సెల్లలు చూస్తారు టీవీ చూస్తారు సెల్లు చూస్తారు అన్నీ
అవునండి
వినరు అస్సలే
ఆహ
చెప్తే
ప్రోగ్రామ్ అంటే ఎప్పుడండి మళ్ళి పాపకి
ఏమో చెప్పలే ఇంకా పెళ్ళిళ్ళు బాగా చేస్తారంట కదా మీరు
అవునండి
అవునా చేస్తారా
ఆ చేస్తామండి
ఎట్లా అమ్మాయి తరపున అబ్బాయి తరపు పున
ఇద్దరు
ఇద్దర ఎట్లా చేస్తారు అమ్మాయి కైతే అమ్మాయి కైతే ఎట్లా చేస్తారు
ఎట్లా అంటే మనీ నీ పట్టి
అవునా అంటే మన సాంప్రదాయం ప్రకారమే కదా
ఆ అవునండి వాళ్ళు వీళ్ళు వచ్చినంక చూసుకొని చేయటం
అంటే అబ్బాయి వాళ్ళయినా అంతే వాళ్ళు కూడా అం అంతే కదా అవున పండగలు చేస్తార అండి మీరు చేస్తార అవున
చరణం ఏ ఉగాది ఈ అన్ని సెల్బ్రేషన్ సంక్రాంతి దీపావళి మన సంప్రదాయాలు ఉన్నాయి మీరేం చేూస్తారండి
నేన్ గూడ చేస్తాం పండగలిగి అయి ఎక్కువ గుళ్ళల్లకి వెళ్ళం గె ది ఇలా ఎస్త
మిషెన్ చేస్తాం మిషన్ నేర్చుకుంటాల్య
నేర్చుకోవట్లే అది ఇంక ఏడ వెళ్ళట్లే ఇక పిల్లలతో టె సరిపోతాది ఇంట్లో
బాత్ అ
ఇంట్లోనే సరిపోతుారు పిల్లలతో
పెళ్ళిలకి వెళ్ళట్లేదండి మొత్తం
పెల్లిలకి ఎల్లలే ఇంక వదాలి బానే ఎస్తరు పెళ్లిళ్లు అమ్మాయి తరపున అబ్బాయి తరపున అయినా కూడ మంచిగా సాంప్రదాయ పద్ధతిగా మంచిగా చేస్తరు వెళ్ళలే ఇంక బాగా చేస్తారు ఇక్కడ బానే ఏస్తరిీక్కడా
అవునండె
హల్దీ అని ఇయని అయ అని బానే చేస్తంట అమ్మాయికి అబ్బాయి రావడం అమ్మాయి చూసుకోవడం అన్ని చేయడం బానే ఉంటాయి నె బానె చేస్తారు
ప్రజలకు
అవును చేస్తరు
ఏ వెంకేస్తాను పిల్లలకు కుమారి
చదువుతారిగా బానే చదువుతరు
స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట
స్కూళ్ స్కూల్లనే మ్ తినేసార పాప వాల్లు
ఆ
అవున
ఆ బాబ్ బడ్స్ ఉందిగా
బాబు పడుకున్నాడా అవునా మీరు తిన్నారా వా పో తిన్నార చ్చ పాకచ్చు ఎప్పటికిీగా
అంతే అండి
చిన్న బాబు అయ్యేసరికి అవునా హలో
ఎప్పుడ నా ఇక్కడి ఇప్పుడు మల కా త్తండు
అవునా అండి పిల్లలతో అంతే ఇగట్లనే ఉంట అది
ఆ బట్టచ్చికా చేస్తాండు ఇప్పుడు వాన్ థింగ్స్ వసాడి
అవునా చికాకు పిల్లల ద అంత అట్లానే ఉంటది వేదరు ఎట్లా ఉంది ఎండలు బాగా అంతే ఆ పిల్లలకు అట్లా పిల్లలతో బాగా రిస్క్ వెదర్ ఎట్లా ఉంది ఎండ అసలే కట్టుకోలేకపోతుాం బాగా ఉంది ఎండా ఇవిద్దరుూ చల్లదనంలో చాలి పిల్లలని అట్లా ఆ చలదనమ్లే కొనే ఉంటని అే అంట
ఆ మీ పిల్లలు ఎట్లున్నారండి మంచిగా ఉన్నారా ఆ
స్కూల్ క వెళ్ళినప్పుడు చేస్తున్నాడు ఏంట నేను అవునా
అ
చడ మరి
అన్నం దిన్నాడు పేరుగ అన్నం తిన్నడు లో ప అన్నంజు క్క వచ్చిందేమో ఏడుస్తానుని పెట్టినాం బయట తీసుకపోయినా బజార్కి ఫెస్టివల్ ఉంది వాడికి ప్రోగ్రామ్ ఉందంటే స్కూ లో డ్రెస్ కోసం బోయినాం డ్రెస్ కోసం పో ఒక షాపు దిన ఒక షాప్ లో దొరికింది ఇగ వాడి బైటి వేజ లో పనిలేదు చికాక్చెస్తాండు బాగా ఎడుస్తాండు ఆ
పిల్లలతో అం రిస్క్ బాగా ఉంటది పిల్లలంతే ఇగ చికాకు ఆ వచ్చారు అన్నం పెట్తెతినెసారు మ్
పనఅయిపోయిందా నైట్ పని
నైట్ ఏం లేద్ పిల్లలకి వంట చేసినా పెట్టేసిన ఎగ్గు చేసిన ఎగ్ ఎసి పెట్టినా తిన్నారు
మ్హ్
అ పండగలు బాగా చేస్తారా మీరు అ పండగాలు బాగాచెస్ తార మీరు
ఉంటం
ఉగాది ఎలా చేసారు
ఏమున్నది పూజెస్కొవడం తోరణలు కట్టుకోని కోబ్బరికాయ కొట్టి పుర్నాలు బఛ్ఛలు
హ్మ్
హ్మ్ పానకం ఇగచేసిగా ఇంట్లో చేసుకొని గుడికి వెళ్ళేసి వస్తాం, అ ఇగ ఫస్ట్ పండుగ కాబట్టి నవమి అంటే ఓన్లీ పూజా వరకే ఇగ
గుళ్ళలకి అట్లా ఇట్లా టెంపుల్కి
టెంపుల్ ఆ టెంపుల్ వెళ్తాం కళ్యాణం చూస్త్ తీసుకొని ఇక మళ్ళీ రిటర్న్ అయితాం ఇక పిల్లని తీసుకో పోతే ఆ అందరంటే మా సారు రారు తను ఆఫీస్ పనయాక పోతది
పిల్లలు మీరు. ఇంట్లో పూజ చేసుకొని. అంటారా. ఏమైనా. షాపింగ్ లు గానీ అటు ఇటు ఏమన్నా. పండగలకి చేస్తారా.
అర్ధం కాలేదు.
షాపింగ్ లక్గానీ. ఏటైనా వెళ్తారా అంటున్నా వెళ్లలేకు ఉంటారా.
ఆ పిల్లలకి అయింది మాయనే వేద్. తేచుకుంటాం.
మీరే తెచ్చుకుంటార పండగలకి ఇప్పుడు వస్తానాయ పండగలు ఉన్నాయి కదా ఇంకా.
త్రీ డేస్ హాలిడేస్ ఉంటాది ఇప్పుడు ఇగ.
ఆ అదే.
ఆ మళ్ళా ఉగాది ఫ్రైడే వ. చ్చింది. సాటర్డే రంజాను. సండే హాల్ డే.
హ్మ్.
త్రీ డేస్ హాలిడేస్. మీరు వెళ్తున్నారండి అమ్మ వాళ్ళ ఇంటికి.
వెళ్ళం. ఇక్కడే ఉంటాం.
ఉమ్
వెళ్ళం ఇక్కడే ఉంటాం. ఆ
పండగకి ఆడపడ్ చు వాళ్ళు వస్తారా.
పండగ అయితే. ఆ రారు ఎవరి ఇంటి ఇంకా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే ఉంటారు. హ్మ్ రారు. ఉక్కువా. రారు. ఇంట్లోనేచే. చిన్నవి వేసుకుంటాం కాబట్టి. పండగ అందరు చేసుకుంటారు కదా. పండగ అందరూ చేసుకుంటారు కదా.
ఆ అంతే ఫస్ట్ పండుగ కాబటి ఎవరు రారుగా చేదు పండుగ.
ఎవరింటి దగ్గర వాళ్ళే. కుంటారు. అందుకే రారు ఇగ అవును.
అంతే
ఎక్కువ రారు అన్నట్టు
మీరు వెళ్తారు ఈగ తర్వాత. సమ్మర్ లో వెళ్తారేమో ఏం లేదండి బాబు చికాక్.
ఏం తర
ఆ చూస్తాం సీరియల్స్ ఇగ బాబు బొమ్మలు పెట్టుకుని ఇప్పటిదాకా. చూడని లేదు. ఒక చూద్దాం లే పైన చికాక్ చేస్తాడు.
ఆ.
సరేలే మరి
మీరు చూడరు ఎక్కువ సినిమాలు ని ఏం చూడరా మీరు సినిమాలు ఈ నేమ్ చూడరా మీరు. సినిమాలు గీన ఏం చూడరా మీరు.